అమ్మ ఎలా ఉన్నావ్ మ అవున్నామ్మా తిన్నావా మరి
ఎం చేస్తున్నావ్ అక్క
ఏం చేయలేదు నా ఖాళీగా ఫ్రీగానే ఉన్నాను
ఫుడ్ ప్రిపేర్ చేశావా
ఆ అమ్మ చేస్తుందిమ్మా
ఆ
అమ్మ అమ్మ చేస్తుంది పండాగ కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా నేను
ఆహ పండకిళ్లారా ఇంటికి
మ్మ్ ఏ అమ్మ చెప్పాలమా ఏం చేస్తుధ గుడికి ఏమి వెళ్లేే వచ్చావా
ఆ వెళ్ళలేదు అక్క
దర్శనం ఎలా అయింది మరి
బాగాయింది
మ్మ్ ఎం మా మరి ఇంకా
ఏడిక్క
చెప్పాలి ఇంకా ఫుడ్డు మరి తిన్నావా
లేదు తినాలా అట్లు వేసుకొని స్నానాలు చేషకోని పెడతారు గీజర్ ఏ సారు హాట్ వాటర్
ఆ
స్నానాలు చేసుకొని వెళ్ళాలి
ఇ టెంపుల్కి వెళ్ళొచ్చా కదా
మామూలుగా చేశాను మార్నింగ్ లెవెన్ కి ఇట్లా మళ్ళీ చేళ్ు ఇప్పుడు వేడి వాటర్ మార్నింగ్ చల్ళ్ళ చేసుకున్నా బాడీ పెయిన్స్ అంటే హాట్ వాటర్ పోస్తుకున్నామని
ఆ ఏమోమరి ఇంకా లేదమ్మా వెళ్ళలేదమ్మా ఇంటి దగ్గరని ఇంకా
ఇట్లోనే వా పండుగ సెలబ్రేట్ చేస్త ఇంట్లో పూజ చేసుకుంటారు
చేసినారుమ్మా ఇంట్లో పూజసినారు ఇంటి పక్కనే ఆ పెద్దమ్మ గుడి పెద్దమ్మ గుడి అని ఆళకి జనాలు అస్తా టెంకాయలు కొడతా పోతా ఉన్నారు సాయంత్రం నుండి పొద్దున మార్నింగ్ కట్టారు ఇప్పుడు సాయంత్రము ఆరు నుండి వస్తానే ఉన్నారు ఇంకా
ఆ మీరు కొట్టినారా
లేదు అమ్మ సండే కొడతారు
ఓ యాటలు పెచ్చుకుంటారా ఇప్పుడు
ఏం లే ఏం అనుకోలేదుమ్మా ఇంకా
ఆ
ఉ ఉంది ప్రాసెస్
హ్మ్ మక్క
ఆ జరిగిందమ్మా
పోటోస్ దిగిలాక్క పండకి
ఏం లేదుమ్మ రెడీ అయను ఆ ఈవినింగ్ వరకు ఉన్నా ఈవినింగ్ తర్వాత మళ్ళీ చేేంజ్ చేసుకొని ఉన్నాను అ ఉన్నా ఫోటో అందరూ బాగునారుమ్మా అమ్మా మాకా
నిగుతాను కానీ నార్మల్ గా ఇంట్రెస్ట్ పుట్టిందంటేనా దిగుతను ఫొటోస్ కాని ఈరోజు ఎందుకో తీసు తీసుకోలేదు నేను ఫోటోలే తీసుకోలేదు అసలుకి ఏదన్నా ఎప్పుడన్నా రెడీ అ అయినప్పుడు అట్లా వాతావరణం బా ఉన్నటల ఫొటోస్ తీసుకుంటాను కానీ ఈరోజు తీసుకోవాలి మర్చిపోయాను అంటే వీడియోకల్ మాట్లాడినం కదా నువ ఏం ఫొటోస్ ఏ అవసరం లేదనుకోని ఫోటోస్ ఏం తీసుకోలేదు ఇంకా ఉమ్
ఏమ్మా ఇంకా
ఏం లేదక్క చెప్పాలి నువ్వే ఇంకా మా ఫ్రెండ్స్ అంతా బాగున్నారు ఒక అమ్మా ఇంటికి వెళ్ళిందక్కమ్ మా మార్నింగ్ ఫైవ్ థర్టీ క వెళ్పోయింది ముగ్గర న్నాము ఒక అమ్మాయి క్రిష్టియను
ఆ
మేం ఇద్దరం ఉన్నాం
అంటే ఫస్ పండగ ఫెస్టివల్ కదా అంటే కొంతమంది హాలిడేస్ ఇచ్చిన పోతారు కదా ఇంత దూరమైన కానీ పోయేసి వద్దామని అట్లా ఉన్నారా చాలా మంది కొంత మంది మందే ఉన్నారా అని హలో హలో
చెప్ప క్
హలో
ఆ హలో
ఆ చెప్
హలో ఇన్పిడంలేదక్క
ఆ వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది చెప్పమా
ఇంకేంమక్క ఇంగేం లే అదే ఒక అమ్మాయి బ్యాంగ్ళూర
ఆహా
అందుకు ఆ అమ్మాయి కూడా వెళ్ళలేదని
లాంగ్ జర్నీ అవునవును
ఉమ్ ఇంక జర్నీ లే ఎక్కువ అయిపోతుందని ఎల్లలే ప్రాజెక్ట్ చేసుకుంటా కుర్చుంది పొద్దు నుంచి ఆ పాప నేను
అ
గమ్ముగా ఆ పిల్ల చేస్తాంటే చూస్త
ఇంక
అవునక్కా
హ్మ్ ఇంక ఎవరులేరు ఫ్రీగా ఫ్రీగా ఉన్నాంలే అనుకోని అ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ ఉ తున్నావ్ మరి ర మైండ్ రిఫ్రెష్ కోసం అన్న కొద్దిసేపన్నా గేమ్స్ ఆడు కూడా మళ్ళ ఏం చేయలేరా
ఇక్కడ ఏడకా అంతా ఇరుకిరికే పిజీలంటే ప్లేస్ మాట్లాడుకున్నాము మూవీస్ చూస్తాము
ఆహా అంటే ఎక్కువ చదివుతే మళ్ళీ మెంటల్ ఉంది కదా ఫ్రీగా ఉంటే మైండ్ అనేది కొంచెం రీఫ్రెష్ వచ్చంది కదా అలానేస్ హ్మ్ ఆ అయి దే చదువుత ఉంటేనా కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది అవున్ అట్లా ఏదనా ఎంటర్టైన్మెంట్ కి ఉన్నా పర్వాలేదు
చేస్తారుక ముచ్చట్లు అందర అమ్మాయిల అందర్ గల్సి సొంతంగా కుచ్చ చుంటే ఇంకా ఇది తీరవ్ ఎన్ని రోజులకైనా మాట్లు ఇంకా కాలేజ్ అయిపో వస్తాంది కదా దాని గురించి మాట్లాడతారు
కొంచెం బోట్ ఎ కావకుండా కొద్సేపు మాట్లాడుకు కూడా అలాగా టైం వేస్ అవుతుందా ఆ అంటే ఒక్కదానే ఉన్నాను ఇలా అని అనుకోకుండా మాట్లాడుకోవడం వల్ల బోర్ కొడదు అని కొంచెం మైండ్ కూడా ఫ్రీ అవు ఏద మాట్లాడపడ పంచము అంటే ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడం మాట్కోవడం అలా కూడా బాగుంటది ఏదైనా కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడము ఇంకా అట్లా
చెప్పాలికా
ఉ చెప్పాలమ్మా ఇంకా
ఏముంది ఇక్క
అ ఇంక టూ డేస్ అంతే ఇంకా టూ డేస్ అంటే మండే ట్యూస్డే ఎగ్జామ్ ఉంటది తర్వాత ఇంకా ఎగ్జామ్ ఫ్రీ ఇంక ఎగ్జామ్స్ ఏమి ఉండవు కదా
హ
అంటే త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా ఇంకా ప్రాజెక్టే ఏనా ఇంకా ఎక్కడికన్నా అవుటింగ్ లాగా ఏం లేద ఇంకా
ఎల్లాలి అనుకున్నాం అక్క ఒకటి
అంటే ఒక హాఫ్ అన్ అవర్ గానీ వన్ అవర్ గాని కొంచెం ఫ్రీగా ఉంటే ఉంటారు కదా పోతే అంటే టెంపుల్ బాగుంటుందా అక్కడ
బాగుంటుందంట అక్క ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు మేము ఫస్ట్ టైం వెళ్ళాలి అనుకుంటున్నాం అన్నీ తిరిగేసాము ఇక్కడ పెంచల్కోన బీచ్ వాటర్ ఫాల్స్ అరుణాచలం వెళ్ళాం ట్రిప్ ప్లన్ ఫ్రెండ్స్ తో కలిసి అట్ల తిరుమలాకి అవునక్కా తిరుమలకి అరుణాచలానికి ఇక్కడ పెంచలకొన ఉంది వాటర్ఫాల్స్
తిరుమలకు అంటంటిన ఏ తమ్ల వెళ్ళనుకున్నప్పుడు వెళల ప చేం అనేది అదిలా
ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో వెళ్ళాను అక్క
నా వె లైఫ్ కూడా సెటిల్ అవ్వడం వల్ల అనేది జరుగుంది కానీ కొన్ని ఇప్పుడే కోరుకోకూడదు నార్మల్గ దర్శనం చేసుంటం అనాలి అలా అయితే బాగుంటుంది చూడ చూడవచ్చు ప్రశాంతంగా చూడవచ్చు అంటే శివుడుగా కదా అక్కడ ఉండేది హ
అవునక్క బలే ఉంది అయితే గుడి చూడాలిసిన ప్లేసే
నీవు వెళ్ళాలంటే మినిమం టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైనే పడుతుంది నీకు
ఒక ఫోర్ అవర్స్ పట్టింది మాకు అంటే కాలి కాలినడక వెళ్ళాము ఫోర్టీన్ కిలోమీటర్స్
ఆ లిటిల్ సర్కిల్స్ మాదిరే వస్తుంది టెంపుల్ పెద్దది కాబట్టి
ఆ
అంటే కొంచెం విశేషమైన టెంపుల్ నేను వెళ్ల అనుకుంటున్నాను వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్ళాలి ఇంకా అది. టైంరావాలి వెళ్లడాన్ ఆ చెయ్యాలి ట్రైయేయ్యలింక వెళ్ళాలి. నాకేమో వెళ్ళాలని ఉందీ. అంటే జనా చూడాల్సిన ప్లేసే అది అరుణాచలం.